స్తుందా అండి
వినిపిస్తుంది అండి వినిపిస్తుందా మీకు
వినిపిస్తుందా అండి
స్తుంది అండి నాకు మీకు వినిపిస్తూ
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఉదయాన్నే లేచాను వాకిలి ఊడిచాను నీళ్ళు కొట్టాను ముగ్గు వేసా అన్నం వండాను కూర వండాను బట్టలు పిండి ఆరేసాను ఆ తిన్నానండి మీరు తిన్నారా
తిన్నాం ఏం చేస్తున్నారూ
ఏం లేదు తిని కూర్చున్నాను మీతో కాల్ మాట్లాడుతున్న
ఉహు
మీరేం చేస్తున్నారు లేచిన కాంచలి ఏం చేశారు
నేను ఏం లేదండి టిఫిన్ చేద్దామని చూస్తున్నా ఇగా
అవునా ఏం టిఫిన్ చేసారు మీ హాస్టల్లో
ఇడ్లీ ఈరోజు ఇడ్లీ చేసారు
అవునా భోజనం మంచిగా ఉంటుందాండి
మ్మ్
భోజనం మంచిగా ఉంటుందా అంటున్నా
మ్మ్ మంచిగానే ఉంటుందండి
హ్మ్ నిన్న ఏ సమయానికి వచ్చారు నైట్
ఓ
నిన్నను రా రాత్రి ఏ సమయానికి వచ్చారు అంటున్నా
నిన్న రాత్రి పదికొండ్ పది పది పది లావు
పదిం బావు కి వచ్చార మీరు ఒక్కరే ఉంటారా మీ స్నేహితులు ఎవరన్న వస్తున్నారా అందులో ఉండడానికి హస్టల్లో ఉండడానికి హలో వినిపిస్తుందా అండి
ఏం కర్రీ వండారు మీరు
టమాటా పచ్చడి చేసాను కానీ నేను తినలేదు అది కారం ఉన్నది అయితే టమాటా కూర తోటి తిన్నాను ఏం పచ్చడి చేయలేదు నా ఫోన్ లో రీచార్జ్ అయిపోయింది రీచార్జ్ చేసుకోవాలి మా హస్బెండ్ పోన్ అంత రీబ్యూట్ చేసిండు అన్ని పోయినాయి
అవునా వినిపిస్తుంద నా
వినిపిస్తుందండి వినిపిస్తుంది మంచిగానే వినిపిస్తుంది ఏం లేదు ఇప్పుడు ఊరికే కూర్చొని ఉన్నాను మా బాబు మంచిగా ఉన్నాడట మా అత్తమ్మ దగ్గర వదిలిపెట్టివచ్చ యాసిడ్ పడిందని మంచిగా పాలు తాగుతున్నడట అన్నం తింటున్నాడట నిన్న సాయంత్రం ఏమైందట అంటే మా అత్తమ్మ అంగడికి వెళ్ళిందట అలానే మా మామయ్య అక్కడ పని చేసుకుంటున్నడటా లిఫ్ట్ దగ్గర పని చేసుకుంటు ఉంటే ఆయనకు చెప్పకుండా చేయకుండా పోయిండంటా ముందు బ్లాక్ కాకుండా ఆ ముందు బ్లాక్ లోకి పోయి ఎవరో చిన్న పిల్లోనితోటి మాట్లాడుతాండంటా మా మామయ్య మొత్తం వెతుకుతున్నాడట ఎక్కడ పోయిండు బాబు అని వినిపిస్తుందాండి
ఆ వినిపిస్తుంది అండి
ఆ ఎక్కడికి వెళ్ళలేద అండి ఎక్కడికి వెళ్ళాడని ఇక మొత్తం వెతుకుతున్నారట వాళ్ళు టెన్షన్ పడుకుంటూ ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు ఏంది అని అయితే అయితే ఇక మా అత్తమ్మ వాళ్ళు టెన్షన్ పడుకుంటూ మాకు ఫోన్ చేసారు ఇట్లా వెళ్ళిపోతున్నాడు అది అంటే ఆయన ఒక్క దగ్గర ఉండడు ఆయన ఒక దగ్గర ఉన్నాడు ఆ మొత్త వెతుకు తిరుగుతా ఉంటాడు అని అంటున్నాను
ఉహు
అవున అయితే ఇక టెన్షన్ పడుకుంటా చెప్తున్నాను మాకు పోయ్యాట వేరే అబ్బాయి తోటి అంటా బాగ ముచ్చట్లు పెడతాండంటా వేలిడంతా లేడు గాని ఈయనే ఒక్కడ ఉన్నాడు గాని ఆయనకి పోయి ఏమో చెప్తాండంటా నత్తి నత్తి మాట్లాడుకుంటా మా మామయ్య టెన్షన్ పడ్డాడంటా ఎవళ్ళు ఎత్తుకొని పొయిళ్ళో ఏమో అని ఇంగా టెన్షన్ పడుకుంటా వెతుకుతుంటే వెతుకుతుంటే ముందు అన్ని బిల్డింగ్లు ఒక్క తిరుగానే ఉంటాయ ఎక్కడ వాళ్ళ దగ్గర ఇ బిల్డింగ్ అర్ధం కాక వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక టెన్షన్ పడుతుందనంట మాత్తం వచ్చేసరికి ఏటి వెళ్ళిం ఏటి వెళ్లిిండు అని అంటే చెప్తా వె దొరకట్లేడు బాగాబెట్ట వెళ్ిపోయిని తళ్ళటిద్ద టెన్షన్ పడుకుంటా
అ
విన్పిీస్న్నాడి
ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా
వినిపిస్తుంది ఏం మాట్లాడతలేరుని అంటున్నా
ఏం లేదండి మీరు మాట్లాడుతుంటది ఏంట
ఆ మా అ తమ్ము వాళ్ళు వేరే వాళ్ళ తమ్ముని ఫంక్షన్ ఉందంటే రేపు వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నారు ఉదయం కృష్ణకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కృష్ణకి రండి వెళ్లిి చూసిరండి వెళ్లిి చూసిరండి అని అంటున్నానుళ బుడ్రా అయట వెళ్ళి రండు వెళ్ళి రంలని అంటున్నారు వెళ్ళాల అని అనుకుంటున్నాం గాని ఏమైతుంది ఇక మా మా ఆయన మా బర్త్తేే చెప్తదే వినిపిసేలే మేము ఆట లోపల లోపల మాట్లాడుకున్నాడా అని తినిపిస్తుంది మీరు కూలింక కేక్ తింటరాని
తింటాము అన్నీ కాకపోతే మీరు వస్తున్నారా
హ ఏ ఏ ఫ్లేవర్ దని క ఆ వస్తున్నా ఏ ఫ్లేవర్ తింటారు అవునా ఇక్కడ పైనా పైనాపిల్ ఫ్లేవర్ ఉంది మా దగ్గర
ఏదో
పైనా ఆపిల్ ఫ్లేవర్ ఉంది అదేదింతమమే
కొనుక్కొచ్చుకున్నారా మరి ఎందుకు కొనిక్కొచ్చుకున్నారు కదనా బడ్
అంటే మా స్కూల్కిదిి బర్త్డే ఉందండి ఆయన బర్త్డే కేక్ కట్ చేయిించినం అన్నమాట అందర ఉంండచ్చి
ఆ పదా
తీసుకొని వెళ్ళండి మీ బాబు ఉన్నారుడు కదా మీ బాబుకి తీసుకొని వెళ్ళండి అని అన్నాను
వేరని చెప్పలేదా మీరు
అర్థం కాలేదు లేదని చెప్పినా తీసుకెళ్లడం మీ తినం కదా అననుే అ అ అనంటే నేను తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్ లో ర పెట్టాను అది అలానే ఉంది నాకు దీినబుద్ధి అయితేలేదు పైనా ఆపిల్ ఫ్లేవర్ తీసుకున్నాము వేరే ఫ్లు ఎవరు తీసుకోమని చెప్పిళ వాళళని కస బ అయితే ఇక దానికి కొంచెం కొంచందాం అంటే ఏం అర్ధం కాక ఇ అలానే ఉన్నది అది తీసుకణస్తా మీ వింటార తినాల నే నేను తీసుకొని వస్తా బాగుంటది
ఇజీట్ద్దా నైట్ పకు బ
నైట్ తిన్నారా మరి వచ్చి
వాటే నెక్క పట్టి పెట్టింది నా కోసం మంచిగా అనిపించింది
హ చెప్పా ను ఎ ముంద అమకు ముందే చెప్పండి లేట్ అయితుంది కొంచంమని
క్కనే లేద అవుతు నాకస వెయిట్ చేస్తున్నాను
ఉమ్ ఇంకా కేకు దిన్పిత్తుండు మా ఆయన నాకు ! ! ! ! ! ! ! ! ! ! కేకు దిన్పిస్తున్నా సర ద భ రికార్డింగ్ద హలో హలో
వినిపిస్తుందా అండి? చెప్పండి
ఉమ్ తింటరా క్యూ కూల్ కేేక్ మీరు?
మీ
అదె తీసుకొనొస్తా మీరు చెప్తే అని
ఉమ్ ఉమ్ ఇంకా అండి మరి? ఏం జేస్తున్నారు, లేచిన కాంచెలి ఏం జేశారు?
ఏం చేయలేద్ కొద్దిసేపు రివైజ్జేసినా తర్వాత స్నానానికెళ్లిన
ఉమ్ ఇంత ఊదయాన్నే స్నానం జేస్తరా
అవును
ఉమ్ హ్ ఆంగన్బడి పోస్ట్ లు బడ్డాయనీ ఉమ్ అంగన్బడి పోస్టులు పడ్డయని మా పెద్ద చెల్లె ఊకె ఫోన్ జేసి సతాఇస్తూ ఉంది.
యూట్యూబ్ ల చూడమనక్పోఇర్రు ఉంటరని
యూట్యూబ్ ల అన్ని నిజాలు ఉండవు కదాండి కొన్ని ఫేక్ ఉంటయి
అప్లై చేయాలో చూడమనండి
అదిగా ఊకే మీ సేవాళ్ళ నెంబరీయండి మీ సేవాల నెంబరి అని ఒర్రిస్తూ ఉందామే ఎవరో అట బబ్బాట ఊకె అబ్ ప్లే చేసుకుందట అమ్మాయి అయితే ఇగామని పట్టుకొని ఊకే ఆమద్ జేసు కున్నది ఆమెకొత్తది పోస్ట్ నాకు రాదు నువ్ జెప్పు అనంటుంది
మరి నిజమే అండి ఆమె బాద
ఉమ్ అయితే ఇగ దాని గురించొకటే అడుగుతుంది పొద్దుగాల్లేసిన కాంచెలిగా ఫోనే, పండుకుంటే ఫోనే నిన్న మొత్తం ఒర్రచ్చింది ఇయాల గూడ మళ్ళీ ఒర్ ఒర్రిస్తుంది పొద్దుగాల్నే ఫోన్ జేస్తే మాయన గట్ జేసిండు
ఓహ్
అ కట్ జేసేసర్ సరికి మల్ల మెసేజ్ పెడతాంది ఏమైంది కట్ జేస్తున్నావని నేను జూసి ఆ పోస్ట్ నుంచి చేసినట్టున్నయి దాని గురిం గావచ్చు అని చెప్పిన చెప్ తే ఆ ఇగ ఊకే ఒర్రిస్తది ఇగ్ ఊకె ఒర్రిస్తది మప్ పెద్ద చెల్లె ఆమె ఊకే సతాఇస్తా ఉంటది ఇగ, ఇదిబడ్డది అది బడ్డది అప్లై చేద్దాం అట్ల చేద్దాం నువ్విట్లే జేద్దమా మీరు చేస్తున్న
నాకు పెళ్లి అవసరంలే పెళ్ళైనోళ్ మాత్రమే చెయ్యాలంట
ఆ అది ఆఫ్లైన్ అట ఆన్లైన్ గాదట
తెలుసు నేను చూసా కలెక్టర్ గారి ముందు డి సి ఎస్ ఆఫీస్ లో ఇంటర్వ్యూ జరుగుతు అని జప్పిరు
మ్మ్
కని ఇప్పుడు ఒక్కో కలెక్టర్ దగ్గరికెళ్ళాలి మీ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఎళ్తే వాళ్ళు జెప్తారు ఏడేటా అనేది డేట్ మెన్షన్ జెయలేదందులో
హ్మ్
న్యూస్ జూసాను మా ఇందాక కది గనిపించుంటే ఇంకో వాప్లు ఏసినా అనకు
ఆ ఆమి వందుర్లహందరట దాని గురించని గత్తాయిస్తావున్నది నాకు నిన్నటి నుండి ఏంజైలో నాకు గుడ తెల్వదు నేను అడుగుదాం అననుకుంటన్నా
ఊహు
మ్మ్
మాములుగా చెప్తరండి యూట్యూబ్ లో అన్ని చెప్తారు అప్లికేషన్ చాలా మంది చూసినయి చూడాల అప్పుడే అదే నిజమా అర్థం అవుతుంది నేనైతే అన్ని యూట్యూబ్ లో ఇషయ
ఏం క్లారిటీ గుండదు గదండి ఇంకెప్పుడు ఏందిత్తది
ఉ ఊహు బైడ్వేరి
సరే మరి ఉంటున్నా
ఆ కట్ చెయ్